ఆ అది లర్ అర్థం కాల నాకు ఈ మరి మెసేజ్ వస్తే అర్థమయ్యి మళ్ళీ మళ్ళీ కాల్ చేస్త్ తనలే ఆ సో ఒక పర్సన్ ఫ్రై చేస్
ఒక పర్సన్ కు ఫైల్ చేసుకోవచ్చు అంట అయిపోతదివాళ్ల మ్ పోనీన్లే ఇంక రేపు నుంచి ట్రిప్
హ్మ్ అడ్మిషన్స్ కొంచం ఇదిగా ఉన్నాయి ఆ బానే ఉంది గాని ఇన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఏం లేదు గాని, ఆ విజయవాడ కన్ టే ఆలోచిస్తున్నారు
ఓకే అవునులే
హ్మ్ నెక్స్ట్ ఇయర్ మన ఊరే హాస్టల్ ఉంది నెక్స్ట్ చ్చేది ఇపుడు నువ్ఉన్న ఊరే
ఓకే ఓకే హ్మ్
హ్మ్ ఈ ఇయర్ లేదు ఇయర్ పడుతుంది అనుకున్నారు కాని పడ్ల నెక్స్ట్ ఇయర్కి ఖచ్ తంగా పడుతుంది మ్ అప్పుడు ఇప్పుడు మనం కొంచెం ఇప్పుడు వర్క్ చేసుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి కొంచెం మనకి లేదు నేనున్న ఇప్పుడ్లో పడిన కానీ నాకు కొంచెం బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట ప్చ్ ఆల్రెడీ ఉన్నాను కాబట్టి వర్క్ లో, నేనందరూ చూసిన ఏమంటా ఎక్స్పెషల్ వాళ్ళు పిలుచుకెళ్ళడం అంటే నన్ను పరిచయం చేయిచ్చడానికి. నేను నన్ను ఆ ఇది చూడాలి తో పిల్చ్ కెల్లారు స్ బానే సపోర్ట్ ఇడ కూడా ఉంటున్నారు గానీ అడ్మిషన్స్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతది
ఓకే అవును అడ్మిషన్ లో తలకయా నొప్ మా మనం ఏ వర్కన చెయ్ ఎల్లంగాని జనాల మనుసులో
ఆ అదే ఇక్కడ ఇదవుతుంది. ప్లస్ ఆ డబ్ బు దగ్గర కొంచెం పేరెంట్స్ ఇదవు తన్నారు ప్చ్ బడా బడా బాబులం తు ఉన్నారు గా దా ఈ ఫీల్డ్ లో అక్కడ కొంచెం ఇబ్బందవుతుంది ఏమంటే అంటారు గాని దాంట్లో నుంచి బయటికి రావట్ల. అవి ఎంత టార్ చెరువూ వీ ఇవీ హరాస్మెంట్ అంటారు కానీ మళ్ళీ బయటకి రారు అయితే చెప్పకూడదు కాని డిజిటల్ బోర్డ్ ఇప్పుడు క్లాస్ రూమ్స్ సెంట్రల్ ఆ అ ఏసీ
టెన్త్ ఉంది ఇయర్లీ ఫీజు
టూ లాక్స్ ఇప్పుడు కంప్లీట్ అయ్యేది అంటె టూ లాక్స్ ఫిఫ్టీ అంటే టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ వరకు ఖర్చేస్తారు వన్ ఇయర్ కి ఉమ్ ‌విత్ హాస్టలు ఫుడ్డు
ఉమ్ ఏంటి టూ లాక్స్ ది
టూలాక్ స్ ఆ టూలాక్స్ ట్వంటీఫైవ్ కీ ఆ టూలాక్స్ అంటే టూలాక్స్ ఫిఫ్ టీదదీ టూలాక్స్ ట్వంటీఫైవ్ చేస్తారు. మేం మాట్లాడేదదే టూ లాక్స్ ట్వంటీ ఫై ఇంకొంచ్ ఏం లేదు మేమింతే కట్టగలు తామంటే ఇంకొంచెం ఇచ్చేస్తారు గాని ఆ ప్చ్ టూ లాక్స్ ట్వంటీ ఫైవ్ దంటే మనకి అది వేస్తారన్నమాట ఆ బ్రాండ్ దే వేస్తారు మంచి ఫ్యా ఎంతుంటుందది
హూ
వాల్డ్ బెస్ట్ బా వస్తుంది
ఊ
ఎలా అంటే మొత్తం డిజిటల్ జ్యోతి ఆ పిల వాడు ఎ క్కడ ఇది అవ్వకుండా ఇది అయిపోతానే అందుకే మొత్తం డిజిటలు ఆ ఎక్కడ గూడా ఫీల్ అవుకుండ ఎక్కడ ఈ దవ కుండా ఇప్పుడు ఇది అయిపోయింది డ్రైవ్ లో పడిపోతుంది అది డ్రైవ్ లో పడితేనే పిల్లవాడు ఆ అప్లో చూసేసుకోవచ్చు ఏదనా ప్చ్ హెల్త్ బాగుండి రాకపోయినా గాని మళ్ళీ చెక్ చేసుకొని చూసేసుకో కోవచ్చన్మాట ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతా ఉంటాయి విత్ టిమిటబుల్ తో సహా ఇప్పుడు లెక్చర్ క్లాస్ కెల్ తె అక్కడ తన షెడ్యూల్ వచ్చేస్తుంది అనమాట ఈ రోజు అతనే ఏ టాపిక్ చెప్ ప్పలా ఏంటి అన్నది
ఊ
అన్ని ఆటోమేటిక్ గా సెట్ చేసి పెట్టున్నారు
ఓకే ఓకే అంతా బాగా అడ్వాన్స్గా ఉన్నారు
లెక్చరస్ నీ కూడా అడ్వాన్స్డ్ ఫ్యాకల్టీ అంటే ఐఐటి చేసి న ఈ ఇది చేసిన వాళ్ళుం టారు గదా వాళ్ళలో బాగా గ్రేడింగ్స్ ర్యాంక్స్ ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ట్రైనప్ ఇచ్చి ఎందుకంటే ఇప్పుడు చదివే పిల్లల కీ వాళ్ళ కి ఏజ్ డిఫరెన్స్ తక్కువున్న గానీ అడాప్షన్ ఎక్కువ ఉంటుంది ప్చ్ వాళ్ళ గ్యాప్ తక్కువ ఉంటుంది కాబట్టి అలా ప్లాన్ చేశారు పాత వాళ్ళని ట్రైన్ చే స్తే వాళ్ళకి ఈ సిస్టమ్ అర్థం కావట్లే పా త వాళ్లకి
ఇప్పుడు మీకు శాలరీ ఎట్లా అడ్మిషన్ అయితేనేనా లేతే మా
ఆ బేస్ మీదనే ప్రెజెంట్ ఉంది మాకు ఆ బేస్ మీదే ఉంది ఆ బేస్ నే జరుగుతా ఉంది థర్టీ టార్గెట్టు ట్వంటీ ఫైవ్ నాకు
ఓకే మొన్న నాకు ఒ ఆమే ఒకామే ఫోన్ చేసింది. ఒకామే అప్పుడె ప్పుడో మీర్ కు మనీ ఇవ్వాలని వాళ్ళ హస్బెండ్ కూడ
ఆ ఆ హా ఆ ఆ ఆ
ఆహ్
ఇక్కడికి అనేసి అట్ట కూడ ఎడ్మిషన్లు ఉంటయి కంపల్సరీ చెయాలి ఎడ్మిషన్లు అని నేను లేల లేనమ్మా ఎడ్మిషన్లు కంపల్స సరేంటే చెయ్యలేను ఎటు ఈడ అలవాటు
ఇంకో ఇంకో ఆఫర్ ఏముందంటే నేను మీ మీ ఇద్దర్ తో మాట్లాడాలనుకుటున్నా కుదరట్లా నాకు ఓ ఇంకో ఆఫర్ ఏముందంటే మామూలుగా అద్ అడ్మిషన్ కి టెన్ ఫైవ్ కట్టిచుకుంటాం ఒకదానికి ఫిఫ్టీన్ ఫైవ్ కట్టించుకుంటాం దాంట్లో అ అప్పటికప్పుడే మేము ఫైవ్ ఫైవ్ తీసేసుకోవచ్చు అనమాట కట్టిస్తానే ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తీసు కొ చ్చు కట్టిస్తానే సో అది మాకు అడ్మిషన్ పడితే ఆ కమిషన్ వచ్చి ఎవరైనా అడ్మిషన్ ఇచ్చిన వాళ్ళకి చేయచ్చు అనమాట లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకోవచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు అడ్మిషన్ చేసావ అనుకో నేను నీకు మనం ఇద్దరు మేం మాట్లాడుకు ఉంటాము ఫైవ్ ఇచ్చేయచ్చు లేదు లే దాంట్లో మనం ఒక హా టూ ఇష్టట్ త్రీ నో త్రీ ఇష్టట్ త్రీ ను టూనో అలా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట, అది మన కొంచెం బెనిఫిట్ గా ఉ కుంది నీ తరపున అయ్యేవి నీకు ఇంత అనేసి, అలాయితే చెప్పి పెట్టినాం అందరికి, ఇంకా మీతో మాట్లాడలే నేను కుదరలే నాకు, అడ్మిషన్ అయితే ఒక ఆ అప్పటికప్పుడే మనము అడ్మిషన్ నా ఒక కడతానే అయితే బిల్ మాత్రం మనం కట్టి దానికే వస్సుంసిస్ తిమ్ అద్దెకు తీసికు టము పేడింటి దగ్గర నుంచి అంత వస్సుంది. ఇది కట్ చేసినట్టుగు రాదు. నన్ టే ఫాస్ట్ కోసము ట్రాకింగ్ కొంజం ఫాస్ సుగము వాల్ అడ్మిషన్స్ అనే ఉద్దేశంతో తీసేసుకోండి ఫై తీసేసుకొని ఫైవ్ ఫైవ్ కట్టించండి, టెన్ ఫైవ్ కట్టించండి అని ఆఫర్స్ పెట్టారు. ఉంది, ఈ మంత్ ఈ టూ త్రీ మంత్స్ ఎండింగ్ వర్ కుందన్ మాట క ఇప్పుడ్ ఇప్పుడు నా నా వరకు ఏమౌపోతుంది నాకా, అడ్మిషన్ బేస్ మీద బడుతుంది నాకు అడ్మిషన్ పడ్ పోతుంది నీకొక కమిషన్ వస్సుంది, నేను ఎవరికైనా చెప్పుకున్నానంటే, ఆ లేదు నేనే అడ్మిషన్ చేసుకున్ ఆ నేనే అంత ప్రాసెస్ చేసుకున్నా నాకు శాలరీ వస్తుంది, అడ్మిషను వస్తుంది అదే అడ్మిషన్ మీద అప్పుడే స్పాట్ లో చేస్స్ ద్ది.
అ ఉండు
అలా ఎక్కడ్ నించి ఏ ఏరియా నుంచి చేస్సాగాని
హు, ఏ ఆల్మోస్టూ తెల్సినోళ్ళు, ఫ్రెండ్స్ అందరూ పిల్లలూ అయిపెయ్ నారు.
అదే అదే మన ఇదిలొ ఎవ్వర్ లేరుగద హు‌హు
పేరు ఇంకా పిల్లలు స్కూలింగ్స్ లో ఉన్నారు.
ఆ మి చిన్నోడ్ని ఇప్పుర్ నే ప్రజెంట్ అడగలేను ఎందుకంటే అది లేదు ఇక్కడ ఆ విజయవాడ ప్లస్ ఇంగోటి, ఆ మ్ మ్ ఇంగ అందుకే నేనేమ్ మాట్లాలాల్ల ఉంది బాగుంది అక్కడే ఉండిం టే నేను ఒకసారి పై చూసుక్కొని మాట్లాడ్ కున్నము ఫీజ్ ఎ దన్నా చూద్దాంలే అని చెప్పానండి, అదెక్కడో ఉంది. మనకి తెరిస్తే తప్ప నీవ్ నీకు ఒక ఇది రాదు కదా, మళ్ళీ వాడు ఫ్యూచర్ కద అది రా అందుకోసమె నేనేం మాట్లాడలా
అంతె పెద్దోడు ఎళ్ళిన చోటే వీడికి కూడా అడ్మిషన్ కూడ చేసేసారు వాళ్ళు అలా అయిపోయింది అడ్మిషన్ ఇ ఇయర్ ఫీజు వాళ్ళు చెప్పేది ఎంతంటే లక్ష రెండు లక్షల్ అంటమ్మా క్ష ఎనభై ఒ రెండు లక్షలొ చెప్తున్నారు సేమ్ అదే బాచ్కి
ఓకే
ఏమి లేద్ వాళ్ళు కుడా మా ఆయన అదే అంటున్నాడు రెండు లక్షలు పెట్టి, ఏం సౌండు రెండు లక్షలు పెట్టి చెక్ చేసే బదులు ఓకే మీ ఇంటి దగ్గర రైల్వే ట్రాక్ ఉందా
ఆ ఉందండి
అ రెండు లక్షల్ పట్టి చేసే బదులు, ఇంకా యాభై వేలు పడితే హాస్టల్ అయిపోతుంది, శుభ్రంగా హాస్టల్ వేసేస్తా అంటే నేను అరుత్తున్న అప్పుడే హాస్టల్ ఎందుకు ఎంతైనా తప్పదు కదా
మ్ మ్ ఇది టూ ట్వంట్ మొత్తం అంతే ఇది టు ఫిఫ్టీ టూ సిక్స్టీ అనుకో, ఇప్పుడు నువ్వు హాస్టల్ అనుకుంటే టూ సిక్స్టీ అనుకో మ చెప్పినా గా నేర్పిచ్చినా కాని ఫిఫ్టీ గర్ల్స్ సిద్ధంగా పడుతుంది అయితే ఆ కొంచెం ఆ డిఫరెంట్ ఉంది మెథడ్ ఆ మాములుగానే వారి మెథడే డిఫరెంట్ ఇంకొంచెము మనం చూస్తాం కాబట్టి ఆ ఆన్లైన్ లో చూడడానికి ఆఫ్లైన్ లో చూడాలని తేడా ఉంటుంది కదా ఆఫ్లైన్ కూడా అదే ఇన్స్ స్ట స్ట్రక్చర్ తీసుకొచ్చాడు క్లాస్ కి ఫార్టీ ఫార్టీ ఫంబాసిటీ సిట్టింగ్ ఉండేది హాస్టల్ త్రీ ఫోర్ మెంబర్స్ తె ఏమంటే బాగా మ్ ఎక్కువగా ఏమం అంటే ఇది ఎక్కువగా తీసుకున్నారు, ఇప్పుడూ తీసుకునే టెక్నాలజీ ఎక్కువగా అడాప్ట్ చేసు
ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అది
ప్లస్ మనకి అంతే ప్లస్ అప్పుడికప్పుడే అంటే ఎక్కువగా పిల్లవాడు కాన్సెంట్రేట్ చేయలేదు గదా అందుకోసం ఏం చేస్తారు మ్ అక్కడ ఇప్పుడు ఒక బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఆల్రెడీ ఆ డిజిటల్ బోర్డు ఉన్న దాంట్లో పిల్లవాడికి చూపించుకుంటూ ప్రాబ్లమ్ ఇదే ఇదని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ డిఫరెంట్ ఉంటుంది కదా ఇంకోటి ఏమంటే డయాగ్రామ్స్ ఏదైనా వేయాలనుకుంటే ఏం డయాగ్రామ్స్ ఏం వేరు వాళ్ళు జస్ట్ అది బోర్డు పైకి తీసేసుకుంటారు వైఫై కనెక్టెడ్ లో ఉంటుంది బోర్డు పై తీసేసుకొని దాన్ని లోటు పాటులు అన్నీ చెప్పేస్తారు పిల్లవాడు ఓ సబ్జెక్ట్ మీద టూ త్రీ అవర్స్ కూర్చుండె అవసరంలా ఆ డెప్త్ అయితే వెళ్ళిపోతుంది గాని అన్ త టైం అది ఇస్ ఇయాల్సిన అవసరము ఉండదు
అవసరం లే
బానే ఉంది అది కొంచెం బాగా క్లిక్ అయిందంటే మాకు కొంచెం ఎక్కువ యూజ్ అవుతుంది ఆ డిపెండ్ అయిన వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది
అదే
బానే ఉంది చూసి వచ్చిన కదా నేను కొంచెం టెన్షన్ అవుతా నిన్న అడ్మిషన్ చేస్తన్నాము ఫ్యూచర్ పిల్లోడి ఫ్యూచర్ కదా లా ఎలా ఏంటి అని కొంచెం ఆలోచిస్తా నిన్నా ఊ నిన్న కొందరిని చూస్ అదే అలానే సేమూ ఇప్పుడు డేస్ కాలర్ పెట్టింది అది బెన్ సర్కిల్ దగ్గరా టూ ఫ్లోర్స్ వచ్చేసి ఇది ఆ టు ఫ్లోర్స్ ఇక వెరే వెరే బడా వేరే వాళ్ళు ఉన్నాయన్నమాట
సరే మేడం నేను కట్ చేస్తాను మళ్ళా చేయండి సేమ్ నెంబర్కి
ఆ సరే